నా వాయిస్ వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది. మీకు నా వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుంది. కాల్ కట్ అయింది కదా ఇప్పటిడంక ఎందుకు.
ఏమో నేకు కూడా తెలియదు అది కట్ అయిపోతుంది.
అవునా
చెప్పండి ఇంగా
మీకు ఏ పండగలు అంటే ఇష్టం
నాకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం.
ఎందుకు
ఎందుకంటే దీపావళి రోజు అన్ని చీకటిలో ఉన్న సమస్యలనేది దీపంతో, దాని వెలుగుతో అన్ని నశిస్తాయి, కొత్తగా మన జీవితంలో దీపం వస్తుంది. అందుకని నేను దీపావళి పండుగను చాలా ఇష్టపడతాను
అవునా
మీకు
నాకైతే హోలి పండగ ఇష్టం
ఓ కొత్త కొత్త రంగులా
అ అవును
ఎందుకు మీకు హోలీ పండుగ అంటే ఇష్టం
తే ఆ రోజు మనం మంచిగా కలర్ల తోటి ఆడుకోవచ్చు అందరి మీద కలర్లు వేయచ్చు అందరి తోటి సంతోషంగా ఉండొచ్చు
మీకు ఎలాంటి కలర్స్ అంటే ఇష్టం ఏ రంగుని ఎక్కువగా ఇష్టపడతారు
నినైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువగా ఇస్ ఇష్టపడతాను
ఓ ఇది చాలా మంచి విషయం ఇంకా మీరు చెప్పిన కలర్లు కూడా చాలా బాగున్నాయి ఈ రంగులు చాలా మ కు చాలా మంది ఇష్టపడతారు ముఖ్యంగా పింక్ అనగా గులాబీ కలర్ ని ఆడపిిల్లలు చాలా ఇష్ ష్టపడుతారు మీకు తెలుసా
మీకు ఇష్టమ గులాబీ కలర్లు అంటే
నాకు అంతగా ఇష్టం ఉండదు
ఓ
మ్
మీకు ఐపిఎల్ చూస్తారా క్రికెట్ గురించి
నేను క్రికెట్ గురించి అప్పుడప్పుడు చూసాను అంతగా చూడను మీరు
నేనైతే చూస్తాను
మీరు ఏ ఏ సమయంలో చూస్తారు
అంటే నేను ఒకటి ఐపిఎల్ సీజన్ ఒకటే చూస్తాను
అంటే చాలా చాలా మ్యాచెస్ అయితాయి కదా
అవును
మరి మీరు ఏ మ్యాచెస్ చూస్తారు
నాకైతే నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి ఐపిఎల్ ఇంకొటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో నేను బాగా చూస్తాను ఆ రోజు నాకెందుకో అనిపిస్తది చూడాలని చూడాలని అనిపిస్తది ఎందుకంటే మన ఇండియా కదా
హుమ్
మీరు ఐపి
క్రికెట్ లో ఇష్టమైన క్రీడాకారుడెవరు
నాకు మహేంద్ర సింగ్ ధోని ఎంఎస్డి
అతనంటే చాలా ఇష్టమా మీకు
అవును
అతని ఆట గురించి మీరు చెప్పగలరా
చెప్పగలను అతను గ్రౌండ్ లో అడిగేస్తే అతను గ్రౌండ్ లో అడుగేస్తే ఊచ కూతలే అంటే వేరే వాళ్ళ టీమ్ లకి గడ గడ ఒనుకుతది
అంత మంచిగా ఆడుతారా
అవును ఎంఎస్డి కాంటే మీరు గూగుల్ లో కొట్టి చూడండి ఎంఎస్డి అంటే ఎవరు
అవును నాకు కూడా గుర్తుంది మహేంద్ర సిం సింగ్ ధోని చాలా మంచిగా ఆట ఆడుతారని
కానీ ఈ రోజు ఈ ఈనాటి సమాజంలో ఎంఎస్ ధోనిని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు
ఎందుకని
అంటే అతను ఎక్కువగా గేమ్ ఆడతలేరు మళ్ళీ ధోని అంటే కొంచెం తెలుచు కదా ఐ పీ ఎల్ టీమ్
ఊ
అందుకని
మీరు విరాట్ కోహ్లీ ఆటను చూశారా
చూసాము అతన్ గిట్లా బానే ఆడుతా
ఒక క్రికెట్ టీమ్ లో ఎంత మంది ఉంటారు
ఒక్క క్రికెట్ టీమ్ లో లెవెల్ మెంబర్స్ ఉంటారు
పదకొండు మందియా
అవును
అందులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు
ఒకరు బాలింగ్ చేస్తారు ఇంకోరు బ్యాక్ సైడ్ కీపింగ్ చేస్తారు ఇంకోడు ఫీల్డింగ్ చేసారు
ఏహ్లే మీరు క్రికెట్ లో ఏ ఏ ఏ పొజిషన్ కి చాలా ఇష్టపడతారు
అయితే ఫస్ట్ పొజిషన్కి చాలా ఇష్టపడతా
అంటే మీరు బ్యాటింగ్ ఇష్టపడతారా బౌలింగ్ ఇష్టపడతారా ఫీల్డింగ్ కి ఇష్ట బడుతారా
నేనైతే బ్యాటింగ్ కి ఇష్టపడతా
ఎందుకో
ఎందుకంటే మనం బాల్ని కొట్టవచ్చు కదా
మ్మ్
అప్పుడు మనం కొట్టేటప్పుడు మనకు ఫ్యాన్స్ అయితరు అభి అభిమానులు అయితరు
ఊ
అలాగే నేన్ నాకు బౌలింగ్ ఇట్లా ఇష్టం ఎందుకంటే మనం ఒగటి ఒక్కరిని విక్కెట్ తీసినప్పుడు వచ్చే ఆనందం చాలా బాగుంటది
మీరు ఎప్పుడైనా క్రికెట్ ఆట ఆడారా
ఆడాను అందుకే కద చెప్తున్నాను
ఎ ఎక్కడ ఆడారు ఎలా ఆడారు
నేనైతే టోర్నమెంట్ ఆడాను నేనై టోర్నమెంట్ తెలుసు కదా
ఆ తెలుసు
టోర్నమెంట్ ఆడా నేను సెవెంటీ నైన్ కి అవుట్ అయ్యాను
ఊ
నాకు చాలా కోపం వచ్చింది
ఎవరితో కలిసి ఆడారు మీరు
మీరు మష్నిగొత్తిం
ఊహు మీ ఏ ఎవరు మీకు అపోజిషన్ లో ఉన్న టీము
నాకా మాకంటే అంటే మా ఫ్రెండ్సే
అందరూ మీ స్నేహితులేనా
అవును పక్క ఊరి వాళ్ళు మా అపోజిట్ వచ్చారు
మీరు మీ పక్క ఊరి వాళ్ళు కలిసి క్రికెట్ అడారన్నమాట
ఉ అందులో నేను సెవెంటీ నైన్ కి అవుట్ అయ్యాను మా పరువులు టోటల్ నూట యాభై వరకి చేరాయి
ఉహు మరి మీరు గెలిచార ఆటలు
మేమే గెలిచాం ఎందుకంటే నేను ఫస్ట్ ఓవర్ లోనే నేనే బౌలింగ్ చేసాను కాబట్టి వరుసగా మూడు వికెట్లు తీ చా
వా మీరు చాలా మంచిది మీరు బ్యాటింగ్ అన్నా బౌలింగ్ చేస్తేనే మంచిది అనుకుంటాను ఎందుకంటే వరుసగా మూడు వికెట్లంటే విచిత్రమే
ఆ తర్వాత రెండవ ఓవర్లో మా స్నేహితులు వేశారు ఒక్క వికెట్ కిలా తీయలేరు ఆ యాభై పరుగులు ఇచ్చేసారు పది వరుకు యాభై పరుగులీ తీశారు ఆ తర్వాత నేను మళ్ళీ వేశాను
ఇది చింతించాల్సిన విషయం
ఈసారి నేను వరుసగా నాలుగు వికెట్లు తీశాను
మీరు చాలా బాగా ఆడుతున్నారు కదా మీరెందుకు క్రీడాల్లో ఇంత ఆసక్తి చూపిస్తారు
కు చాలా ఇష్టం క్రీడల్లో ఆశ చూపియాలంటే ఎందుకంటే మనం బ్యాటింగ్ చేయొచ్చు బౌలింగ్ చేయొచ్చు అలాగే మన బాడీ ఫిట్నెస్ అయితది
ఉహు మీరు యోగా అలాంటివి చేస్తారా
అవును నేను పొద్దుగాలా మూడు గంటలకి లేస్తాను
మూడు గంటలకు లేస్తారా
అవును ఒక గంట యోగా చేశాను ఇంకో గంట ఎక్ససైజ్ లైక్ ఎక్సట్రా ఆరు ఆరు ఆరు గంటలకి నేను రన్నింగ్ చేశాను ఆరు నుంచి ఏడు గంటలు చేస్తాను అది ఒక ముప్పై నిమిషాలు వరకి
మీరు రన్నింగ్ ఎంతసేపు చేస్తారు ఎన్ని కిలోమీటర్స్ చేస్తారు
నేను వన్ అవర్ చేసాను టెన్ కిలోమీటర్స్ చేసాను
మీ రన్నింగ్ స్పీడ్ ఎంత
నాయి నన్నింగ్స్ సిక్స్ ఉంటది ఆ వన్ హవర్ కి టెన్ కిలోమీటర్స్ పర్ అవర్
ఓహో చాలా మంచి విషయం అంటే మీరు పది నిమిషాల్లో ఒక కిలోమీటర్ ని పరిగెత్తతారు
ఆ
ఊ చాలా మంచిది శివాని తో మాట్లాడి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది
అవునా
ఉ
ఇంకా మాక్కడి ఏం లేదు ఇంకా నేను నా క్రికెట్లు వరుసగా నాలుగు వికెట్లు తీసినాంక ఇంకా ముగ్గురు మిగిలారు మిగిలారు తర్వాత వాళ్ళు కొట్టారు వంద దాటిపోయింది వందా పరుగులు దాటి పోయింది తర్వాత నేను ఏశాను నా దాంట్లో అ రెండు సిక్సులు పోయాయి
చివరికి గెలిచింది ఎవరు
మేమే ఎందుకంటే నా తర్వాత లాస్ట్ రెండు బాళ్ళకి పది రన్ పది రన్నులు కొట్టాలి ఫస్ట్ బాల్ కి ఫస్ట్ వికెట్ సెకండ్ బాల్ కి వన్ డి
అవునా
హ్మ్
చాలా మంచిది మీరు క్రికెట్ చాలా బాగా ఆడుతున్నారు ఇలానే ఆడాలని నే కోరుకుంటున్నాను ధన్యవాదములు మీరు ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
సరే అండి ధన్యవాదాలు